చేస్తున్నావ్
ఎం లేదు ఇనిపిస్తుందా వాయిస్
ఇన్పిస్తుంది
వర్షాం ఫుల్లు వాడుతుంది
మీ దిక్కు మంచనే పడుతుంది మా దిక్కు ఏమో ఇడ ఎండ కొడుతుంది
అవునా ఫుల్లు అంటే ఫుల్లు వాడుతుంది వర్షం సౌండ్ ఇనిపిస్తుందా
ఏది ఇనిపిస్తలే డోర్ ఏసుకున్నారా మీరు
ఏ లేదు నేన్ డోర్ దగ్గరనే కూర్చున్న
సళ్ళగొస్తుందా గాలి మం
వర్షం పడితే అదొక బాధ చివ్వల్
ఆహా చల్లగోస్తుందా గాలి
ఆహ్ గాలోస్తుంద్
మాకేమో గల్లేదు పడ్లేదు పిచ్చిలేస్తుంది ఇక్కడ
పడుతదేమో నైట్ వర్క్
కానీ మన డిప్లొమా డేస్ మంచిగా ఉంటుంది సిక్స్ మంత్స్ డిప్లమా ఫ డిప్ డిప్లమా ఫస్ట్ ఇయర్ ఎట్లా పోయినా అంటే ఫస్ట్ సా నేను మా ఒడు తెలుసుగా కా స్కూల్లోడు వాడు నేను ఫస్ డే ఇట్లా పోయినాం ఇద్ద ఫస్ట్ ఫేస్లనేమో ఫస్ట్ నాకు ఐడియానే లేదు పాలిటెక్నిక్ గురించి వాడుండి నేను పాలిటెక్నిక్ రాస్తున్నారా అంటే అవునా నేనిన్ ఇంటర్ జాయిన్ అయిపోదాం అనుకున్నా కానీ అప్పటికిగా జాయిన్ అయితున్నాడు అని చెప్పి నేను కూడా ఊరికేదో ఎగ్జామ్ రాసిన పోయినా దాంట్లో క్వాలిఫై అయినా థర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ వచ్చింది గ్రేటే అప్పుడు థర్టీన్ థౌజండ్ ఆ థౌజండ్ వచ్చింది వాడికేమో వాన్కేమో ఫోర్టీన్ ఓ ఫిఫ్టీన్ ఓ వచ్చింది
ఆ ఆహా ఆయనకే ఎక్కువన
ఉహ్ ఫస్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది ఆన్కి జలస్ నా పైన
ఆ హా
స్కూల్లో నేమో నేను మ్యాథ్స్ టీచర్స్ తోని మంచి మ్యాథ్స్ టీచర్ నాకు మంచిగిట్ల మంచిగా చూసుకునేది నన్ను
ఆ అదే అదే
వాళ్ళ ఇంటికి పోతుండే మంచిగా చూస్
ఏమో జెలస్ జెలస్ అప్పనుండుండేదా నాకేం అనిపియాలే గని ఆ రోజు నువ్ ఏడుస్తుంటే మాత్రం ఫస్ట్ వచ్చింది మాత్రం అననే
జల్లేెస్ ఉంటది ఇక వాడికిట్లా ఇక ఫస్ట్ నా నాకు ఇట్లా టెన్త్ లో టెన్ బై టెన్ వేసిరు అంటే టీచర్ దగ్గర కి పోయింది నేనే ఫస్ట్ మార్క్ లు లేదు దాబేట అంటే పోయినా ఇద్దరు మార్కులు సేమ్ ఏసినము ఒక సబ్జెక్ట్లానాకు తప్పు వేసుకొని ఒక సబ్జెక్ట్లాతప్పే ఏసిన సేమే ఏసీన అంత అట్లా అయిపోయింది టెన్త్ లో ఇగ తర్వాత ఏం చేసారు ఒక సార్ గాడు ఉంటుండే వాడు ఏం చేసిండే గ్యాంలింగ్ నాక్కన్ కి టెన్ బై టెన్ వేసిండు
ఉమ్ ఆ
వాడికిమోన్ నైన్ పాయింట్ సెవెన్ వేసింది వాడని ఫోన్ చేసారే నీకు టెన్ బై టెన్ వేసింది నీకే ఎట్లా వస్తయి రా నాకన్నా బా చదువుతావా నువ్వు మన ప్రిన్సిపాల్ క ఫోన్ చేయరా నీకు ఎట్లా వేస్తాది నాకు గుడా టెన్ చేయ్ చెప్పు అని చెప్తుండు అప్ప నుంచి అప్పుడు జలస్ అప్ప నుంచి స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ మేము పాలిటెక్నిక్ రాసేనప్పుడు పాలిటెక్నిక్ లో వాడు అప్లసిన నేను అప్లైసిన హలో పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఉంటది కదా
ఆ
అప్పుడు నేను కూడా అప్లై చేసిన వాడేసిన చేసిన తర్వాత నా నాకు వచ్చిన సీటు ఆడికి వచ్చింది
ఉమ్ సేమ్ కాలేజ్
స్కూల్లో ఏమో ఒక్కొక్క స్కూల్లో ఇద్దరుకొ సెంటర్ పడింది మా ఇగ ఉన్నాయి ఇద్దరం పోయినాం రాసినం వాడికేమో ఒక ఫస్ట్ ఎక్క ఎక్కడన్నా కాలేజ్ వచ్చింది వాడికి ఎటు సైడ్ వచ్చ ఆ
సెంటర్ కూడా ఒకటేనా
అయితే వాడికి ఎక్కడో వచ్చింది నాకు ఎక్కడో వచ్చింది ఫస్ట్ సీట్ మా కాలేజీ వచ్చింది ఇప్పుడు మేము పోయినాం చూడు వాడికేమో ఇంకెక్కడో దూరంలో వచ్చింది
ఆహా
అయితే ఇక సర్లే అని చెప్పి సెకండ్ ఫేజ్ పెట్టాను నేను పెట్టలే ఇంక అప్పుడే ఆపేసిన ఓ నాకుప్పుడు నాకప్పుడు బ్రాంచెస్ గురించి తెలీదు ఏం తెలీదు ఏమేమో బెట్నేంగా వచ్చింది నాకు వానికి సెకండ్ ఫేజ్ లో వచ్చింది వాళ్ళ దగ మా డాడి పరిచయం లేదు ఇగ పోయేటప్పుడు ఇక ఇడ నుంచి వచ్చి బాగానే పోయినాం ఇది మెహదిపట్ణంనికి పోయినమ్క ఆడ్ర నుంచి అటు ఎట్టు పోతదో తెలువదు తర్వాత ఆటో మాట్లాడుకొని మళ్ళీ ఆటోలో ఎక్కి మళ్ళీ పోయినం తర్వాత ఆడికి పోయినంక పైసలు తీస్తలేరు ఇగ వీళ్ళు
ఉమ్
ఆ పైసలు మేముయ్యాలన్నట్టు ఆటోకి పైసలు ఇచ్చి మళ్ళా ఆ సర్టిఫికెట్లు అన్నీ సబ్మిట్ చేసి మళ్ళీ మనకి ఓరియంటేషన్ డే పెడతారు కదా
అవును
ఓరియంటేషన్ డేకి మళ్ళా ఎట్లా పోవలో తెలియలేదు ఇక
నాకే నాకేమైందంటే నాకు తేలవదు ఫస్ట్ సీట్ రాంగానే మొత్తం ఫీజు కటేయాలి అని
అవును అవును మేము పొంగానే మొత్తం ఫీజు కట్టండి అని
ఆ లేకపోతే సీట్ ఆ లేకపోతే నాకు ఇంకా టెన్ థౌసండ్ లేకపోతే సీట్ ఉండదు ఎం ఉండదు ఉండదు మీ సీట్ వేరే వాళ్ళ కీ అలాట్ అయితది మీరు ఫీజు కట్టకపోతే అంటారు మా దగ్గరనేమో పైసలు లేవు మా నానే ఆ మా నానే ఓన్లీ థౌజండ్ టూ థౌజండ్ అడ్మిషన్ ఫీజు గా అన్నట్టుగా తీసుకొని వచ్చింది అంతే అైగా పై అసలు లేవు ఏం లేవు ఎ ఏం చేద్దాం అనేసి అక్కడ అక్క ఇసుక కుక్కుండే దాని మీద కూర్చొని మేము అందరం ఆలోచిస్తున్నాం మళ్ళా ఫ్యామిలీ ఫ్యామిలీ పోయినం కాలేజీ కి జాయినింగ్ కి ఫస్ట్ టైమ్ కదా స్కూల్ అయిపోయినాంక అదే కదా అందరు అందరం పోయినాం మా డాడీ నేను మమ్మీ అందరం పోయినాము పైస కావాలంటారు కట్టాలంటా ఏమి అర్థం కాాలే మళ్ళా తర్వాత వాళే ఇలా నడిగి ఫోన్ పే చేపిచి ఫోన్ పే ఉంది కాబట్టే సరిపోయింది అప్పుడు ఫోన్ పే చేపించుకోని అప్పటికప్పుడు ఫీజు కట్టే లోపు లాస్ట్ పిన్ నెంబర్ వచ్చింది
పిన్ పిన్ నెంబర్ కూడాలైన్ లైన్ కట్టాలి మళ్ళ ఫింగర్ ప్రింట్ ఇయ్యాలి దానికి
ఆ ఆధార్ కార్డ్ మళ్ళా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది అంటగా లెక్చరర్ దాంట్లోనే మ్యాథ్స్ టీచర్ అన్నమాట ఆ ఆమె ఇవా ఆమెకి ఆమె ఉండి దయ్యం ఇప్పుడు వస్తావా ఇ ఇంత ర్యాంక్ పెట్టుకొని నువ్వు నీకు తెల్వదా అసలు అట్లా ఇట్లా అంటే ఆ నాకు తెల్వదా అంటె అట్లా ఇట్లా అని నేను అన్నా
అ
అన్నట్లు అ నేను అట్లా ఆంటీ అని అంటుండే ఆమెని అంటే పిన్నికి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట వసు
ఇప్పుడు కాలేజ్ లొ కూడా ఆంటీ అంటావా
అట్లనే అనే దాన్ని అంటే ఇంకా కాలేజ్కి పోతున్నప్పటి నుంచి మేడం అని పిలుస్తుండే కాని అంతకు ముందు వరకు ఆంటీఅనే అంటున్న ఆమె ని నేను ఆ ఇగ అంతే ఫాస్ట్ గా ఎళ్ళి లైన్ నిల్చొ మళ్ళీ పిన్ నెంబరు లాస్ట్ పడ్ ఉంటదనుకో నువ్వు సెకండ్ షిఫట్ అయిపోవు సెకండ్ షిఫ్ బావుండదు ఫస్ట్ షిఫ్టే బావుంటది ఫస్ట్ టైమింగ్స్ బెటరు నువ్వు అంత దూరం నుంచి రావాలి కాబట్టి
షిఫ్ట్ లు ఎంది
షిఫ్ట్ కాలేజ్ షిఫ్ట్స
ఎట్లుండే టైమింగ్స్
మాకు మేం ఫస్ట్ షిఫ్ట్ కదా అంటే ఫస్ట్ షిఫ్ట్ అనుకో మార్నింగ్ సిక్స్ ఆ మార్ని ది అయిథర్టీ నుంచేలీ ఆఫ్టర్నూన్ టూ తర్టీ వరకు ఫస్ట్ షిఫ్ట్ అయితే అదే సెకండ్ ఫిఫ్త్ అనుకో లెవెన్ నుంచి ఫైవ్ వారకి ఆఫ్టర్ లెవెన్ ఫై వరకి అప్పుడు ఏమైన్ ఆ నా ఫస్ట్ షిఫ్ మీము అంతా ఫస్ట్ ిఫ్టే ఎట్లా అంటే ఏబి సెక్షన్ ఫస్ట్ షిఫ్ట్ ఈడీ సెక్షన్స్ ఆ సే
ఆహా అ మీయి నాలుగు సెక్షన్లా
ఆ నాలుగు సెక్షన్లలో సిక్స్టీ సిక్స్టీ ఇంకా డి సెక్షన్ లో సిక్స్టీ ప్లస్ ఉంటారు
నాకు మీ రెండు సెక్షన్ లేమో అను
లేదు లేదు ఫోర్ సెక్షన్స్ యి అ మళ్ళీ వాళ్ళ ఫ్యాకల్టీ వేరు మా ఫ్యాకల్టీ వేరు
మాకైతే రెండే
ఇంకా కొందరు కొందరు పోతే పోతారు కొందరు ఇగ జనరల్ ఫ్యాకల్టీ ఉంటారు కదా వాళ్ళు పోతే ఆ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి పోతారు కానీ సెకండ్ షిఫ్ట్ లో లో అంత మంచిగ చెప్పారు అంత మంచిగా ఉండరు ఫ్యాకల్టీ అనేసి విన్నాం ఇగ అందుకే ఫస్ట్ షిఫ్ట్ కావాలే అట్లనన్న సరే అట్లా అనుకోని అనుకున్నా నేను చాలా అనుకున్నా ఇగ లాస్ట్ కి వన్ టెన్ పిన్ నెంబర్ వచ్చింది
వన్ ట్వంటీ వన్ వస్తే ఇగ సెకండ్ షిఫ్ట్ అయిపోతుండే
మళ్ళా వన్ టెన్ దాని తర్వాత ఇంకొట్ దాని తర్వాత ఇద్దరు అబ్బాయిలే మళ్ళీ ఒక్కతె అమ్మాయి ఇగ అంత బాయిసే తర్వాత నా ముందు అంత కూడా
అ
నా ముందు వన్ నాట్ నైన్ అమ్మాయి నేను అమ్మాయి అంతే మీము ఇద్దరమే ఇగ మా దాంట్ల మొత్తం అబ్బాయిలే ఇంగ
మా దాంట్లనేమో ఇగ అకౌట్స్ ఈ
నాకు ఏ ఐడియా లేదు అసల్ కి ఫస్ట్ టైమ్ నన్ను ఫస్ట్ డే కాలేజ్ ఉంటది కద కాలేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నాకు తెలియదు ఎట్లా పోవాళ్నో అంటే బస్ బస్సేక్కి అక్కడ దిగాలిి కదా ఆ డాడీ దింపిండు ఫస్ట్ తె మార్నింగ్ వచ్చి ఎప్పుడు నేను సిక్స్ కి స్టార్ట్ అయ్యే దాన్ని ఇక్కడ ఇక్కడ సిక్కి స్టార్ట్ అయితే నేను అక్కడ ఎయి ఏయిట్ తర్టీ వరకి దిగుతుండే
అంత ఉంటుండే బస్సులు అంత పొద్దున
ఆ అంత పొద్దున ఉంటుంది నేను పైకే లసి రెడీ అయితుండే అట్లా నాకు మార్నింగ్ లేవడం అలవాటు ఎగ్జామ్స్ వచ్చినాయంటే చాలు మార్నింగ్ లేచి చదువుకోవడం అల్వాటు అయితే ఒకవేళ లేవకపోఇందనుకో ఆ సబ్జెక్ట్ ను గుర్తు చేసుకొని లే
ఆహా మాకేమో మాకేమో మాకు షిఫ్ట్ లే కొన్నే కదా
ఆ అవును మీకు అదే జనరల్ అయితే ఏం కాదు మళ్ళా మాకు ఎంత ఇబ్బంది ఆఇంది తెలుసా షిప్స్ అలవాటు అయ్యి మళ్ళా దాని తర్వాతికి జనరల్ షిఫ్ట్ చేసిండు లాస్ట్ సేమ్ము ట్రైనింగ్ కి పోయేషి వచ్చినంక మన ట్రైనింగ్ అయిపోయినంక ఆహా మొత్తం అందరికి ఒకటే షిఫ్ట్ అంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకి అంటే ఫై అనుకో అప్పుడు బస్సెస్ ఉండేవి కాదు ఇటు రిటనర్స్ అప్పటికి చాలా చీకటి అయ్యేది ఒక్కట్దే ఒక్కదాన్నే ఉంటున్న నేను
అవునా మీ సైడ్ ఒకక్క
ఆ చాలా తక్కువ అసలు ఎవ్వరు అమ్మాయిలు ఉండ నేన్ ఓక్ అస్తలాన్ని ఇంత దూరం నుంచి అప్పటి వరకు అప్పుడుందామ అని చేసను
అవును గరేట
హ్మ్ ఆ వేరే వాళ్ళు ఇంకా సీనియర్ అన్నవాళ్ళు ఉంటున్నా కాని నేను అవ్వద్ మాట్లాడకపోయేది కన్నా ఒక రోజు మా పక్కన కూర్చుండు ఎం మాట్లాడలే తనే మాట్లాడిండు బన్పూర్ అంటా వాళ్ళ మామే వాళ్ళట్లా అ అంద ఆ అన్న మళ్ళీ మనకి ట్రెనింగ్ అప్పుడు కలిసిండు